హలో
వినిపిస్తుంద అండి
ఆ విన్పిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి బాగున్నారా ఆ బోన్నానండి తిన్నారా
ఆ తిన్నానండి ఇప్పుడే మీరు
ఆ తినానండి మీరు ఏం చేస్తున్నారు
నేనా ఏం చెయలేదండి మీతో ఫోన్ మాట్లాడదామని ఇలా బయటకి వచ్చాను
అవునా అండి
ఆ మీరండి మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదండి నేను ఖాళీగా తిని అలా వాకింగ్ ఇస్తా ఉన్నా
ఓ వాకింగ్ కూడా చేస్తారా మీరు
చేస్తానండి అప్పుడప్పుడు
మి హరోగ్యం కోసమ
ఆ లేదండి
తిననేదేదో అరిగే కోసంమండి
ఎప్పుడైనా ఎక్కువ తిన్నాని అనిపించినప్పుడు దాన్ని అరగడం కోసం జెస్తా
ఆ ఉండలేండి అంతే
మీరు చేస్తారండి డైలీ వాకింగ్
లేదు చేయనండి
హ
అ
ఏంటండి మార్నింగ్ గ్రౌండ్ కెళ్ళి అలవాటు ఉందా అండి మీకి
ఆ అలాంటివి ఏం లేవండి
ఎనిమిది వరకు పొడుకోడమా
లే లేదు లేసేది నేను పొద్దున్నే లేస్తాను అంటే ఇంట్లో పన్నలుంటాయి
అవునా అండి
గ్రౌండ్కి వెళ్ళాం అనుకున్నాను నేను చాలా సార్లు కానీ కుదరలేదు
అవున్లేండి అంటే ఒక టూ త్రీ డేస్ అలవాటు పాడ్నం అంటే వెళ్ళడం డైలీ వెళ్తామండి
ఆ వెళ్ళానండి అలా కూడా ఒక పది రోజులు వెళ్ళాను మరి గ్యాప్ వచ్చి చేసింది
ఆ మ్ అంటే గ్రౌండ్కి పోవడం వల్ల కూడా మనకి కొంచెం మంచి హ్యాపిటే అండి అది అక్కడ రన్నింగ్ కానీ ఎక్సర్సైజెస్ పని చేసుకోడం
ఆ ఔను
మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగిస్తది
ఆ నేను అలానే చేస్తా అంటి. చిన్న చిన్నగా.
అవునులేండి. నేనైతే ఏం వెళ్ళానండి గ్రౌండ్కి కానీ నాకి అట్లా పోవడం. అదోక మంచి హ్యాబిట్ అనిపిస్తది.
ఆ అనిపిస్తుందండి కనీ పోవాలి గద.
ఉమ్ అది కూడా కరక్టే అండి.
మీరు కాలేయిలో ఉన్న టైం లో అప్ అప్పుడు వెళ్తాండ్ర అండి.
ఆహా లేదండి ఎప్పుడు పోన్ నేను ఆ. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా స్కూల్ పక్కనే ఆర్టీడి గ్రౌండ్ ఉండింది.
ఆ అవునా.
ఆ గ్రౌండ్ లో. అద్ చాలా పెద్దది గ్రౌండ్ అది ఆ మార్నింగ్ టైమ్స్ హాస్టల్ ల్లో. హాస్టల్ల్లో ఉండుంటి నేను హాస్టల్లో. కి విండోస్ లో నుంచి బాగ్ కనిపిస్తుంది గ్రౌండు.
హ.
ఆ గ్రౌండ్ లో చాలా మందీ. ఆ చిన్న చిన్న పిల్లలు గాని లేదంటే. ఎంగ్ ఆ చాలా ఏజ్ ఉన్న పర్సన్స్ గాని. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తూ రన్నింగ్. మార్నింగ్ జాగింగ్ చేస్తూ అలా ఉండేవాళ్ళు. వాళ్ళను జూసినప్పుడు నాక్ గూడా పోవాలనిపిస్తూ ఉండేది.
అ ఓకే ఓకే.
పనీ. ఇప్పుడు వెళ్ళదామన్నా ఇప్పుడు వెళ్ళడానికి పాస్బుల్టీస్ ఉన్నా కూడా వెళ్ళలేనండి. లేస్తానే పని అది ఇదే సరిపోతది అంత టైమ్ అ గ్రౌంకి వెళ్లే టైము.
అవుమే ఎంతైనా ముందే కాలేజీ లో ఉన్న టైం లోనే చేయ్యాలండి ఇప్పుడు అంటే కాదు.
అస్సల్ అవ్వదండి మీరు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ. ఇదేది మన ఫ్రెండ్స్ అందరు వెళ్తుండ్రే.
ఎక్కడికండి స్ బాస్కెట్ బాల్.
బాస్కెట్ బాల.
అ బాస్కెట్ బాలు.
అందులో మీరు గూడా ఉండేటోల్లా.
లేదు లేదండి అప్పుడు పొదం అనుకొంటి కనీ వాళ్ళు. పొద్దున్నే ఆరుకే రావాలి.
అవునవును.
ఇంగా కరెక్ట్ రోజు రావాలి టైం తప్పకూడదనే అలా అనుంటే. నేను వెళ్ళలేదు.
ఆ.
అదిఅలాగే ఎం ఇష్టం లేదండి అంటే ఈ స్పోర్ట్స్ ఇష్టం.
స్పోర్ట్స్ ఏమి ఇష్టం లేదా మీకి.
ఆహా ఇష్టం లేదండి.
ఆ అ.
మీకండి మీకేమన్నా స్పాట్సంటే ఇష్టమ.
నాక్కూడా ఏమి ఇష్టం లేదండి స్పోర్ట్స్ మన కాలేజ్ లో ఎన్ సి సి ఉన్నింది కదా
ఆ
ఆ అప్పుడు జాయిన్ అవ్వమని చా నాకి మా బ్రదర్స్ ఫోర్స్ చేసారన్నమాట
అంటే మీరంతకు మీరు జాయిన్ అవ్వలేదా
ఆహ ఎన్ సి స్ అస్సల్ నిను ఎన్ సి సి లేను నేను
ఓకే
ఫోర్స్ చేసారు వాళ్ళు కానీ నేను వాళ్ళకి నా వల్ల అవ్వదు నేను యడా జాయిన్ అవ్వనాని చెప్పి నేను యడా జాయిన్ అవ్వలేదండి
ఆ
ఒకవేళ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నింటే నేను ఎన్ సి సి నే జాయిన్ అయ్యిందు
మీరు ఎన్ సి సి లో లేరా
అహ లేేనండి నేను యేడా
ఉన్నారు ఒక మీ ఫ్రెండ్స్ ఒకటే మీరు లేర ఎన్ సి సి లో
అహ లేనండి నా ఫ్రెండ్స్ ఉన్నిండ్రి అండి
ఓకే ఓకే నేను మీరు కూడా ఉన్నారు అనుకోయింటి
లేదండి ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యింటి కానీ వాటికి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ అటెండ్ అవున అటెండ్ అయినా ఏదైనా
ఆ దా అవునవునులే నేను జాయిన్ అయ్యంటి ఒకసారి వెళ్ళా అంతే
ఆ మరి నేనేం వెళ్ళలేదు.
నేను అంతే వాళ్ళు పట్టించుకోరు ఊరికె ఏమంటే ఉందంటే ఉందని
మ్మ్ అంతే అండి
మీరు కూడా ఉన్నా నిను మీరు కూడా
మీరు ఏ గేమ్ బాగా ఆడతారండి
నినా నిను ఏం గేమ్ బాగా ఆడనాండి లూడో బాగా ఆడతాను
హా ఇలా కాదండి
ఫిజికల్ గా ఆడే గేమ్ అయితే నిన్ నాకు యావి రావు అంతగా
ఇన్ డోర్ గేమ్స్ అండి ఔట్ డోర్ గేమ్స్ కాదు ఫిజికల్ గా ఆడేటివే నిను అడుగుతుంది
అదే అ ఆ నాకేం రావండి అంతగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆడలేదు
అవునా
ఆ యావి రావు అంతగా
అంతే అండి నేనేమి ఫిజికల్ గా ఆడేకది నాకు అంత స్ట్రెంత్ కూడా లేదు కూడా లేదు నినేమి ఏం అడను గానీ హ టైం పాస్ కి లూడో ఆడతానండి అంతే అప్పుడప్పుడు
హ మేము మేమైతే లూడో ఆడతామండి బాగానే అంటే ఫ్రెండ్స్ అంతా ఉంటాం ఎప్పుడన్నా బ్యాక్ గ్యాంగ్ అయితే
ఉంటదండి గేమ్ అది
ఆ మేము గ్యాంగ్ అయితే బెట్టుయేసుకొని ఆడతాము
ఏమాని ఆన్ లైన్ లో ఆడేదానికంటే మన ఫ్రెండ్స్ తో ఆడితేనే బాగుంటదండి చానా గేమ్
హ నేను లూడో అయితే ఫ్రెండ్స్ తోనే అండి ఆడేది ఇలా ఆన్లైన్ లో ఆడను ఎప్పుడన్న ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఇంకా టైం పాస్ అయ్యేకి లూడో ఆడతాం
అవున ఎప్పుడైనా నాక అసలు ఇయారింగ్స్గానీ ఫోన్లో ఏమైనా వీడియోస్ కానీ అలా చూసి చూసి అవి కూడా బోరు కట్టేసినప్పుడు ఆన్లైన్లో ఆడతానండి లూడో కానీ చానా టైం తీసుకు ఉంటది అద ఇవి గేం కంప్లీట్ అవ్వాలంటే ఫోర్ మెంబర్స్ ఆడినాం అనుకో
ఆ ఫోర్ మెంబెర్స్ ఆడినాం అనుకుంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది బట్ కానీ మేము బెట్టి వేసి ఆడతాం కదా సో ఇంట్రెస్టుగా ఉంటుంది మాకైతే
బాగ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఉత్సాహంతో ఆడుతాం ఇంకా గేమాందంగా
ఆ అవునండి ఇంకా లస్ట్ వ్యూ లోపలికి వెళ్ళే అన్ని కాయలు లోపలికి వెళ్ళింటే కదా అప్పుడయితే ఇంకా టెన్షన్ అందరు చచ్చిపోతారు
ఆ కనీ ఇంకేం బాగా అన్ని లోపలికి వెల్లే అక్కడి వరకు వెళ్ళినాయనుకో అక్కడికి పోయినాక దాన్ని చంపేసినారనుకో అప్పుడు కోపం వస్తది వాళ్ళ మీద
ఆ అవునండి కరెక్ట్ఏ చాలా బాధగా ఉంటుంది
తెలవండి గేమ్ ఇస్ గేమ్ అంతే
ఆ అంత దూరం వెళ్ళి చంపేస్తే చాలా బాగా ఉంటుంది
అవునండి గేమ్ని గేమ్ లాగే ఆడాలి కదా అండి అప్పుడే కదా మనకి కూడా బాగ ఇంట్రెస్ట్ వచ్చెది
ఆ లోపలికి వెళ్ళినంక దాయం దగ్గర నిలబడిపోతుందా దాయం ఎన్నిసార్లు వేసిన పడదు
ఉ అవునండి అందుకే అక్కడికి పెట్టుకోకూడదు ఓ దాయం వేసేటట్టు మనం అసలు పెట్టుకో మూవ్ చేయకూడదు కాయిన్ని
అవునండి పెట్టుకోకూడదు కానీ ఒక్కొక్కసారి ఇంకా అలానే గేమ్ అలానే మూవ్ అవుతుంది వెళ్ళలిపోత ఉంటుంది
హు
కానీ అక్కడికి డాయం వేసేటప్పుడు టెన్షన్ ఉంటుందండి ట్లే చాలా టెన్షన్ ఉంటుంది
ఉ ఫ్యామిలీ అందరు మీట్ అయినప్పు ఇప్పుడు మేము కూడా ఆడతాంమండి ఫ్రెండ్స్తో అయితే ఎప్పుడు ఆడలే గాని
ఆ
ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు లేదో
అవునవును
ఏదో ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు అందరం కలుస్తాం కదా ఆ టైంలో ఫ్యామిలీ తో ఆడతానండి ఆ గేమ్
అవునులేండి బాగుంటుంది ఫ్యామిలీతో కూడా ఆడితే
హు ఇంకేంటండి మీరు అబ్బాయిలు అంతా ఫ్రీ ఫైర్ ఎక్కువగా ఆడతారు కదా అండి మీరు కూడా ఆడతారా
ఆ ఆడతానండి అంటే డిగ్రీలో ఉన్నప్పుడు బాగా ఆడతాంటిమీ అందరు కలిసి
ఉ హు
డిగ్రీ అయిపోయినాక ఇంకా గేమ్ ఇండియాలో బ్యాన్ చేశానండి ఫ్రీ ఫైర్ అప్పుడు కొన్ని రోజులు
అవును అవును లేండి
సో అందుకు ఇంకా అప్పటి నుంచి ఇంకా గేమ్ ఆడలేదండి
ఆ అవునులేండి అది కూడా కొంతమంది అ వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా పిచ్చిగా ఆడతానే
ఆ చాలా మంది చాలా మంది ఆడతారు. అప్పుడు చాలా అడిక్ట్ అయిపోయారు దానికి.
అవునండి అవును
పొద్దున్న లేస్తేనే గేము, రాత్రి పండుకొనే ముందు గేము.
ఆ అవునా, అవును
మా కాలేజీ లో కాని అట్లా ఫ్రెండ్స్ కూడా ఆడుతాండ్రు ఎప్పుడు గేమే ఆడతారు.
మ్
ఇప్పుడు ఆడుతాన్నామండి.
కానీ ఏంటివేమో ఏమోలేండి అవి
ఆ అంటే ఓకే బాగుంటాయి. అంటే బాయ్స్ కి బాగుంటాయి అవి.
మ్ నేను మా బ్రదర్తో ఒకసారి ట్రై చేసా అండి నేర్చుకోవడానికి కానీ అది నాకు రావట్లేదండి. రాలేదు కూడా అసలు. ఆడడం
అట్లే కొంచెం ఈజీనే అండి అంటే ఒక రెండు మూడు సార్లు ఆడితే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా
ఆ అవునులేండి
అదేమంత పెద్ద కష్టం ఏం కాదు ఈజీగా ఆడి గెలచొచ్చు.
నేర్చుకుంటే ఏదైనా ఈజీనేనండి నేర్చుకోవాలి అంతే. సరే నండి మరి
సరే అండి మరీ చేస్తాను.
ఓకే అండి బాయ్.
ఆ బాయ్ అండి.